హలో
హలో ఇవి ఇప్పుడు ఇప్పుడు బాగా వినిపిస్తుంది ఏదో చెప్తాంటే
న
ఏందో చెప్త ఆ ఇప్పుడు ఒక దానికి రిజిస్టర్ అయినాం అను ఓ మునిగితా వాళ్ళది ఉంది పవన్ వాళ్ళది ఉంది మారుతి వాళ్ళది ఉంది ఆడికే వన్ ఫిఫ్టీ బాయ ఇద్దరిది మూడు వందలు ఆ మూడు వందలు ఉంటే అస్ట రోజు తిందాం బియానీ నేను ఈ సార్ చెప్త లేదు లే అసలు ఒక దాని ఒకరు ఎస్త తన్నె అడుగు తన్నారు చెయ్యి చెయని ఎవరు దానికి చేయట్లేదని చెప్తా
అసలు నువ్ ఏంటికి ఒప్పుకున్నావు అబకి నా అబ్బ చెప్పి తోళ్ ఇస్తా అండి నేను
పది రూపాయల్ పది రూపాయల్ పది రూపాయల్ అంటాంది
ఆ పది రూపాయల్ కాదు పా ఐదు రూపాయలు ఐదు రూపాయాలలో తొమ్మిది రూపాయాలో
ఎయిట్ రుపీసెరా అడికే క్యాష్ ఇచ్చినాను తీస్క అదిిగ కాదు ఫోన్ పే కల్లా అది ఇదేనా నా దగ్గరే లేదు అని చెప్తే
అట్నే జేషినడ
ఏేషినడా నీకి
తో నాపాకు వేసా
నీ మొబైల్లో నుంచా
ఫోన్ మొబైల్ నుంచి నా కాడ యాడుందు పాప ఉంటే యీన అప్పుడే
అది కాదు నరేంద్ర ఇప్పుడు నువ్ అ పాప చ్
అదే ఎలా టెన్ రుపీస్ టెట్ రుపీస్ అనిద్ది కదా
ఉ
టెన్ రూపీస్ నర్సిమ్మ వేసినాడు ఎల్లాడ్దానికి అంటున్న
ఉమ్ ఓకె ఓకె
ఆ నీకు ఇవరిప్పుడు చెప్పల్ల అర్థం చేసుకుొని అ చేసుకో
స
ప నా దాంట్లోకి నా ఉంది చూసుకో అక్క అని ఉంటది ఇంకా పని కోసం ఎప్పటికైనా పెట్టుకుంట అది
అడిగినవా మనొగ్నె అక్క ఈ రోజు
అ
ఆ పాపతో మన్మితతో
ఏమని
ఏ ప్రతాప్ చెప్పినాడు చెప్తానంట యూ చెప్పినాడు ప్రతాప్ కాని
ఇ మల్
ఆ
నువ్వు రోజు
ఆ రోజు కానీ వాళ్ళ యూకి మా నార్మల్గా డిజైన్ అని మాట్లాడుకుంటాంట అంతే రా రే రిప్లై ఇవ్వు చెప్పినారా నాయనా స్వామి
పేరుతో నా గురించి అడుగుదామ అంటే నాకు మనిషిగా రాలే అలాంటిది దివ్య అనీ ఇద్దూరూ చెప్పినారు అంట
వాళ్ళు గబ్బు మోకాలు
ఉ
అంతే
నందాకి చెప్పినారు అంట ఏంది నందాకి ఎవడు భయపడతాడు చెప్పుకో అంటే వాడ్ని ఏం అని సరే సరే సరేలే అవ్వ మరి
చాలు ఇంక ఫోన్ ఈ
సరేలే అప్పా ఏం మాట్లాడితే మాకేం డబ్బులు రావా డబ్బులు పోతానయా
హ్యపీ ఉంటాము నువ్వు మంచోడివి కాబట్టి ఉంటాడు వానికి పిచ్చి మోక్కల్ కాబట్టి అట్లా గలిబిలి అంటుంటాడు
అంటే ఏంది ఇప్పుడు
ఊ
అంటే వాళ్ళ అమ్మాయి కాదు
హూ
వాళ్ళ అమ్మాయిల్ని లవర్లు చేసుకోని మాట్లాడుతా అనేప్పుడు లేదు గాని మేము మీతో మాట్లాడెలెక్కే వచేసింది అప్పా కోపాలు
మ్మ్
ఆ ఆఆ ఆ ఆఆఆ ఆ
అసలు మా క్లాస్ లో అమ్మాయిల నంబర్లు ఎందుకు అంత మంది తిరుగుతాంటారు వైషూ వీడు నేను పక్కన పక్కన సరే సచ్చీపోతున్నాం ఇంతే అంటారు పాప ప్పా ముందు వాడి పవర్ ఇప్పుడన్నా ఒక రకం ముందు పవన్ అయి ఏడ్చేది ఒక్కటి తక్కువ వానికి ఇప్పు ఇప్పుడు ఇప్పుడే పడుతుంది పెదిన స్టార్టింగ్ ముందే మేము ముగ్గురుము ఉంటి మేము ముద్దరం ముందు నుంచి క్లోజ్ కొంచెం మన్నితో మనం కొంచెం బాగా చచ్చిపోతా అంటనిటి పవన్ అయితే హ
మ
పిల్లల్ని ఏమో
ఏ పిల్లల్లో ఏమో ఉన్నదే ఒకటా సమాచారం ఎంజాయ్ చేయండిరా అంటే
అ
ఆంటీలు అమ్మాయిలు అని తిరుకుంట ఉంటారు అబా
మమందర మనం మన ఇద్దరం మంచిది కాబట్టి మనకున్న మంచి
సరేలే అప్ప మేము ఎడ వచ్చన్న పిల్లల్ల
అయ్య నిజాంగాస అట్లే ఉన్నవరా అంత గోకేశ వాళ వైశూప్పి పిల్లా పచ్చా ఉన్నట్టున్నాను ఆ అనా బాగుంది నరేంద్ర నైస్ నైస్ అంతే ఆ ఏంత బా ఒకసారి ఉంటా ఇదిగో చూడు జుట్టు ఇట్ల వచ్చేసి ఇట్ల దిగులోడు ఉన్నట్టుంటాడు
థ్యాంక్
నిజంగా పన్న అప్పుడేం పాండవు కొన్ని నా దాంట్లో స్నాప్ లో ఉన్నాయి నవి చూపిస్తాను నువ్వే చూసుకో ఈ ఇప్పుడున్న ఫోటోకి అప్పుడున్న బా ఉంటావ్ మరి అంత టూ మచ్ గా పెంచద్దు
ఓకే
ముక్కి మర్యాదగ మీ నాయన తో మూడు వందలు అడుగు రేపు రేపు ఫుడ్ కి నువ్వు బెట్టు మన్నాడు నేను పెడతా
మా అమ్మ పార్టీ రాబ నీళ్లు పన్నాయి కదా ట
పార్కి
బోరేసిన్ నీళ్లు పడ్డాయి కదా
రేపు రేపు పొద్దున ఫ టూ డేస్ తున్నయి కదా శూ అట్లే ఫస్ట్ రోజు వాడు సెకండ్ రోజు మన యావో ఫస్ట్ ఆ మీ అమ్మడిగిందా పార్టీ ఊ వీళ్ళు ఇ ఇల్లు కడతారంట కొత్తది వీళ్ళే బోరేసినారంట నిన్ననా ఈ రోజా
ఈ రోజు పద్దన్నే ఏసినాం
పద్దన్నె పోలేదారా ఇంకా ఓపెన్ కాలేదంట ఫ్లైట్ మీ అమ్మ బాందంటనా
ఆ బాగుంది
బా ధైర్యం గుండమని చెప్పు
ఆడ చిన్న పాపోన్ని టది ఆ పాప్
అంటే చాలా మంది ఉన్నరంట పప్పా అడిగినింటే సర్లే ఎంత అయినా కూడా అన్
కాదు
చెప్పో
ఆడా మా అంటే రూమ్లు ఒక డోర్ ఒక డోర్ ఇటు ఉంటాయి పాప్ప అవుడు అది చిన్న బాబు వచ్చి ఆంటీ నేను ఉంటాలే ఆంటీ నేనున్నారులే ఆంటీ భయపడక్ ఏంద్ ఆంటీ నువ్వూ పనుకో ఆంటీ ఏం కాదులే ఆంటీ సౌండ్ వస్తాదిలే ఆంటీ పనుకో అంటే బాగా నిద్రపోవాలి
ఏరా చిన్న పాపనా
ఆ
ఓన్లీ తమ్ముడు బాగున్నాడా మేడార్ కాలేజ్ కి తూ తూ స్కూల్ కి వినబచ్చేన ఆ మడి వాడు సెమి తెంతు కదా వాడు ఆ.
ఇప్పుడు న్యూ టెన్త్
న్యూ టెన్త్ కదా అనిండేది నాకు సేమీ టెన్త్ అనేంది గుర్తుంది. ఉమ్
ఏం ఏస్సుండారు
ఉమ్ లేదు ఊరికనే
ఉమ్
సైలెంట్ గున్నాం నేను పనుక్కొని మాట్లాడుతున్నా అవును మదనపల్లికి పోందామంటివి కదా
రేపా ఓ రేపు బద్దన్నే ఆడర్ వస్తాంది ఫోన్ చేస్ డబ్బులు అడగాల మానాయన్ని
ఏం ఆర్డరు
పౌచా
ఆ ఉమ్ కొత్త మొబైల్ ఎంత
నూట డెబ్బై రూపాయలు ఏమో
ఉమ్ మరి అది చెప్పనే లేదే
అ ఉంటే ఆడరువే ఇక్కడికే వె నా
మ్ హు కట్టేసినవా డబ్బులు
లేదుబా
నేనైతే ఒక్క రూపాయి ఇయన్ నాది
క్యాష్ ఇయ్యి రూపాయి వద్దులే
నరేంద్ర నే ఇయను నరేంద్ర ఊరికనే డబ్బులు డబ్బులు అని సతాయించొద్దు పోయ్ మీనాయన్ తోఅడుక్కో, మొన్నే నాలుగు వందలు ఇస్తా అని ఇప్పించుకున్నావ్ ఇంకా ఇయ్యలే.
రే రేనే డబ్బులు ఉండేప్పుడు తీసుకోరా అంటే తీసుకోవు నువ్వు లేక న్నే ఎప్పుడొత్తాను కడితే ఏం
అది కాద్ అనిండేది నేను నేను నేను అగి చెప్పిన ఫోర్ హండ్రెడ్ ఇచ్చే నరేంద్ర అంటే ఇచ్చినట్టు ఇచ్చి ఎట్ల వికోన్ న్నావో ఏమో సరే ఆ ఫోర్ హండ్రెడ్ ఫార్మాలిటీకి ఇచ్చినావు మళ్ళా మిల్ మళ్ళా మిల్క్ షేక్లు అవి వాళ్ళంతా ఖర్చు పెట్టేస్ త్వ నాలుగు వందలుంద ఆ స్వీట్ కుందాం అనుకుంటి అదే ఆ ఫోర్ హండ్రెడ్ ఉందింటే బాగా తింటాంటిమి కదా రే మన్నాడో అవుతలి మన్నాడు
ఇక్కడా ఒక బుష్ లైన్ అచ్చి
ఉ
ఇంకా ఆళ్ళ పాప కాండీక్రష్ ఆడుతాంటే మా పాపం ఎంత తెలివైంది లేదు చూడు ఏమేమి వాడతాంది ఫోన్ లో ఇంటికనే వాడుత ఉత్తరాఖండు
ఊ
ఆ అదే అ
నీల్ తీసుకున్నారు ఇందాక వాటర్
నేనిక్కడ మాటిక్కడ పలుకక్కడ
హలో ఇంకేం
ఏం లేదు
హు మా యవ్వని ఒసారి నా వాడి నంద ఫోన్ చేసి మా ఇద్దరు వచ్చిందా లేదా అడుగు
ఏంది ఎందుకు వై
ఈ పాప టాబ్లెట్స్ ఆడె బెడ్ బెట్టేసి వచ్చింది రా
అవునా బస్సుకు ఏమన్నా తీసు కన్నుం
బ
డైరెక్ట్ బసుకేమను కరెక్ట్ టైం కె ఫోన్ చేద్దాం తీసుకుంటం అంతే సింపుల్ ఏం బా ఏం చెప్పు ఇంకో దారి ఉందా నికి ఏ అబ్బా అబ్బా అన్నావనుకో ని అబ్బా
సర్లే నాకు ఒక ఐడియా వచ్చింది.
ఆ చెప్పు
నోరు మూసుకొని తిను పో
తిన్నా నేను అవును ఇల్లు ప్లానింగ్ ఏమైన ఉంటె నాకు పెంపి నేను పంపిస్తా మా అమ్మకి.
ఇల్ మ మీరె మీ దగ్గరె డబ్బులు ఉన్నాయిలె మీరె ఇల్లు కడుతన్నారు లెప్ప.
ఇల్లు కట్టినావు కదా ఎందుకంత. సరే అల్ది నీకొటి చెప్పనా
ఉండ్రా అయిపోయినా టెన్ మినిట్స్. చ్చ
అందుకె బాయ్ ఊహ బాయ్